హలో! ఆ బాగున్నా, బాగున్నావా నువ్వు.
బాగున్నా! ఏం జేస్తున్నావ?
ఏం లేదు.
అందరూ బాగున్నారా? మమ్మీ వాళ్లు.
ఆ అందరు బాగున్నారు. అవునా!
మమ్మీ. మమ్మీ వాళ్లు బాగున్నారా?
బాగున్నారు, మీ మమ్మీ వాళ్లు బాగున్నారా?
అవును, బాగున్నారు.
ఆ. ఇంకా తినలేదు? తిన్నారా మీరు?
ఆ, అవును. తిన్నం. ఇంత లేటా?
ఆ, లేట్ అయ్యింది ఈ రోజూ.
అవునా, ఏం చేస్తున్నావు మరి? ఇంట్లోనే ఉన్నా. అవునా! స్టడీ అయిపోయిందా?
మ్యామ్.
స్టడీ అయిపోయిందా?
ఆ, స్టడీ అయిపోయింది.
టీచింగ్ వెళ్తున్నావేమో.
నా .
డిగీ. అవునా, ఈ రోజు హాలిడేనా?
ఆ, ఫోర్ డేస్ ఇచ్చారు హోల్డే. ఈ రోజు కూడా హోల్డే నే. క, హ్మ్మ్.
ఏం చేస్తున్నం మరి? ఫోన్ కూడా ఏస్తలేవు. గుర్తున్నామా మళ్లీ మాము?
నువే చేస్తలే? నువే మర్చిపోయినవ్.
అందుకే, గుర్తు జేసి కొనేశ్న. ఎట్లున్నదే? బాగుందా? లేదు అని.
ఆహా! ఇంకెవరానా ఉన్నారా? టచ్ లో నీకు ఫ్రెండ్సూ?
మన ఫ్రెండ్స్ ఎవరైతే లేరో, వాళ్ల నెంబర్స్ ఉంటే సెండ్ చేయి నాకూ. మన ఫ్రెండ్స్ నెంబర్స్.
ఓకే సెండ్ చేస్తా.
ఉన్నారా, మన ఫ్రెండ్స్ టచ్ లో?
ఆ ఉన్నారు, ఉన్నారు.
అవునా, మన టెన్త్ బ్యాచ్ ఉందా టచ్‌లో? మన టెన్త్ బ్యాచ్ ఉందా?
ఆ ఉన్నారు టెన్త్ బ్యాచ్ లో మరి అంత మంది లేరు ఒక ముగ్గురు నలు నలుడుగురేమో ఉన్నారు అంతే
మ్ మొన్న మన ఫ్రెండ్ సాజన కనిపించ్చింది
అవునా
ఆ కలి సైడ్ ఇ ఉంట
ఆ ఏమన్నది ఆహా
ఆ కనిపించింది ఇంటికి రమ్మన్నది పిలిచింది వాళ్ళ అక్క వాళ్ళని వాళ్ళ డాడీ వాళ్ళని పరిచయం చేసింది వాళ్ళ హోమ్ చూయించిింది
ఆ
మ్ నిన్ను కూడా అడిగింది తేజ బాగుందా అనేసి
అవునా
ఆ తన మొబైల్ నంబర్ ఇవ్వు అందుకే కాల్ చేసిన చెప్దామని గుర్తుకు అచ్చింది ఆహ
తేజను తీసుకునీ రా ఇంటికి ఇల్లు చూసినావు కదా మా ఫెస్టివల్ ఉంది ఇంటికి రా అనేసి అన్నది కాల్ చేస్తా అనేసి ఆన్ ఆ చెప్పింది ఇంకేం మరి
చెప్పాలి మనీషా టచ్ లో ఉందా
ఎవరు
మనిషా మనిషా ఉ
అది లేదు అది ఎక్కడుందో ఏమో కనిపిస్తలేదు
అవునా
ఊ ఇంట్లో మరే ఎం వంట చేసినవ్
నేను చిక్కుడుగాయ చేసినా
అవునా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో
నేను డాడీ అక్క కొడుకు ముగ్గురమే ఉన్నాం
డాడీ వెళ్లలేదా డ్యూటీకి
వెళ్సి వచ్చిండు మమ్మీ రోజు ఊరు వెళ్తా అంటే మార్నింగ్
అవునా మీ డిగ్రీ ఎగ్జామ్ ఫీజ్ ఏమన్న వచ్చిందా
ఆ ఆ
డిగ్రీ ఎగ్జామ్ ఫీజ్ ఏమన్న వచ్చిందా
అవునోచ్చింది
అవునా ఎప్పుడు లాస్ట్ డేట్
ఏప్రిల్
ఏప్రిలా కట్టినవా మరి నువ్వు
కట్లేదు కట్టాలి ఇంకా
అ హ ఏం చేద్దాం అనుకుంటున్నావు డిగ్రీ అయిపోయినంక
చూడాలి ఇంకా
ప్పటికైతే ఏం ప్లానింగ్ లేదు ఇప్పటికైతే ఏం లేదు చూడాలి
ఉ హు
ఇంకేంటి మరి చాలా
చెప్పాలి అక్క ఏం చేస్తున్నది ఇప్పుడు
ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది
ప్రిపేర్ అవుతుందా అన్నయ్య బాగున్నాడా ఆమె
ఆహ అందరు బాగున్నారు మీ అక్కలు బాగున్నారా వచ్చారా హాలిడేస్కి
ఆ వచ్చారు వచ్చారు నిన్న
ఇంకేంటి మరి
చెప్పాలి
పన్నీరే మంచిగా జాబ్ చేస్తున్నారు పార్ట్న
ఆ
అవును అదే చాలా డేస్ అయింది అనేసి మాట్లాడదాంమని ఫోన్ చేసినాను అతమ్మరయితే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఫోన్ చేయరు
ఎవరు మీరు చేస్తేనే గదా ఆ
అందుకే చేసిన నేను
ఆ ఇంట్లో నువ్ ఒక్కదానివే ఉంటావు మన ఫ్రెండ్స్ ఎవరు చేయలే ఈ రోజే నువ్వు చేసింది
అవునా సానియా ఏమన్నా చేస్తుందా రా
రమ్యా అది టచ్ లో ఆమె టచ్ లో లేదు
అయ్యో లేదా
ఉహు
మన ఈ సుస్మితా స్టేటస్లు బాగా పెడుతున్నాయి
అవున అవును మొన్న పెట్టిన దానికి మొన్న పెట్టిన దానికి ఇచ్చింది రిప్లై ఇచ్చింది
అవునా ఏమని
లైక్ కొ ట్ లైక్ లైక్ కొట్టుండే ఆ ఆ మీది బర్త్డే ఉండే కదా
అవునా ఆహా ఓన్లీ ఫొటోస్ పెట్టేసరికి నాకేం అర్థం కాలేదు అందుకే నేను చూస్
ఆ బర్త్ డే ఉండే తనకి నేను విష్ కూడా చేసినాను
తన బర్త్డే ఉండేనా నేను ఆనివర్స్ తిర్ ఉండే కావచ్చు అమ్మ ఫోన్ లో చూసిన అట్లా కున్నా లేకపోతే వట్టిగానే పెట్టింది కావచ్చు అనుకున్నా
ఏ లేదు లేదు ఆ బర్త్డే ఉండే తనది
ఆహా ఎక్కడుందట అడిగినవా
ఆమె ఇక్కడే విసయపేట్లో ఉందంట
ఎక్కడ
ఇక్కడే ఊరి దగ్గర
అవునా బలాదే హెల్త్ బాలేదు అన్నది మరి
ఆ వచ్చిందంట
ఉ
మొన్ననే వచ్చింది అని చెప్పి చెప్పండి
ఆహా
వచ్చి మళ్ళీ వెళ్తా సరే అని చెప్పేసి అనింది సరే అని ఉ ఉ
చెప్పాలి చాలా డేస్ తర్వాత మాట్లాడుతున్నాం
మ్!
అప్పుడప్పుడు చేస్తూ ఉంటే.
ఆ చేస్తూ ఉంటాయి చేస్తూ చేస్త చ మాట్లాడుకున్నా
స్టడీ ఏం చేయ్యట్లేదా ఖాళీ నేనా? అవునా? మరి ఖాళీ ఉన్నప్పుడు చేయొచ్చుగా?
ఏమన్నా స్టడీ చేద్దామని చూస్తున్నా డిగ్రీ అయిపోయింది కదా. ప్రజెంట్ ఖాళీ ఉన్నా ఇంట్లోనే.
అవునా?
ఆ!
ఉ హు!
హలో!
ఇంకా.
ఇంకా చెప్పాలి. అందరూ అక్కా, కొడుకు లందరు బావున్నారా?
అందరూ బావున్నారండి. ఇక్కడే ఉన్నారు. హాస్టల్స్ నిండి ఇక ఫోర్డేస్. ఫ్లాల్ హాలీడేస్ వచ్చింది కదా. హాస్టల్స్ నుండి వచ్చినరు.
హు హూ!
నాదిక్కడే.
రేపు సండే మరీ, స్పెషల్ ఏం చేస్తారు?
స్పెషల్ చూడాలి ఆ లేదు చర్చ్ కి వెళ్లాలి.
అవునా? స్పెషల్ ఏమన్నా చేస్తే వద్దాం అనుకున్నాం మీఇంటికి.
అయ్యో రా అట్లే చేస్తా.
మీరు చర్చ్ కెళ్తాంటున్నారు.
ఆ యెల్లేసి వచ్చేసరికి వన్ అవుతాది గదా. ఎల్లేది టెన్ కి అంతలో చేసేసే అయిపోద్ది. వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు టైం ఉంటుంది ఏంది? చెయ
అవునా? ఏం చేస్తారు మా కోసం. మీకు నచ్చి నచ్చినది చేయండి.
నాకు నచ్చింది ఎలా చేస్తారు? నీకు నచ్చింది చెప్తే, నేను అది చేసి ప్రిపేర్ చేసి పెడతా.
మీరేం మీరేం చేసినా మా కోసం నచ్చుతాది.
అవ్
మ్ హు
సరే, చేసిపెడతాను అయితే.
అవునా, చాలా ఐటమ్స్ కావాలి మాకు.
ఒకదానితోటె సరి పెట్టుకోము మేము.
ఆ ఆ
అవును.
మ్
రండి మీరు గుడా మా ఇంటికి.
వస్తా వస్తా.
రండి మమ్మీ వాళ్ళని తీసుకుని రండి ఓకే నా.
వస్తా.
సరే మరి ఉంటా బై.
మ్! సరే బై చెయ్యి అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉండు.
మ్! ఆ చేస్తా. నువ్వు కూడా చేసా. హ్మ్! ఒకేనా
ఆ చేస్తా.
బై
బై